వినిపిస్
హ వినిపిస్తుంది ఎం ఏం లేదు ఖాళీగనే ఉన్న
అవునా
ఉమ్
ఈ రోజు నాలుగు రోజులు సెలవలు గదండి కాలేజీలకి బడులకి అందరికి
అవును మా పిల్లలకు గూడా హాలీడేనే
ఆవునండి
నిన్ మొన్న నుండిగా ఉగాది
ఉగాది రంజాను శనివారం ఆదివారం అన్ని సెలవలే అన్ డి నాలుగు రోజులు ఆవునండి జాబులు జెస్ సుకునే వాళ్ళక్ కలిసొచ్చినాయ్ చదువుకునే వాళ్ళకి కలిసొచ్చినాయ్ అందరికి కలిసోచ్చినాయ్ అనమాట సెలవలు
అవును
మ్మ్
పిల్లలకి ఎగ్జామ్స్ అయితానయ్ గదా టెన్త్ ఇగా
అవునండి పదొ పదొ తరగతి పరీక్షలున్నయ్ మా దగ్గర సెంటర్ పడ్డదనమాట రోజు బుక్ కులు పెన్నులు బ్యాగుల అన్నీ మా దగ్గర షాప్ లో పెడతరనమాట
ఆహా మీగూడ సెలవిచ్చిలా
ఆ మాగూడ సెలవల్లే ఇచ్చిరు. కాకపోతే మా ఇంట్లో షాప్ ఉందండి. అయ్ ఆ షాప్ లో పై ఫ్ ఫోన్లు బ్యాగులు అన్నీ పెట్టి పోతారనమాట మాకు తెలిశిన వాళ్ళు ఎగ్జామ్ ఎగ్జామ్ మాకు ఆ పక్కన సెంటరుంది ఈ అక్కడికి వెళ్తారు వాళ్ళు
హ్మ్ అయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాక ఏం గ్రూప్ తీసుకోవాలి మా అబ్బాయి కోర్స్ మని అడుగుదాం అని చేశినా
అవునా అయితే మీరు అంటే మాకు నార్మల్గా పదో తరగతి చదివినంక మనకి డాక్టర్ చదువుంటది. ఇంకా ఇంజనీ చదువు ఉంటద్ అనమాట ఇఫ్ మనం డాక్టర్ కావాలనుకుంటేనేమో బైపిసి తీసుకోవాలి. రెండు సంవత్సరాలు ఉంటది అది కూడా ఎంపీ ఎం పి సి అయితేనేమో ఇన్ జానీర్ అయితారు. అనమాట ఇగ లెక్కలు చేయొచ్చు. ఇంకా మళ్ళ బిల్డింగ్లు కట్టే వాళ్ళు అందరు చాలా మ ఉంటారు అనట్
అంటే ఇప్పుడు డాక్టర్ చదువు చదవాలం టే డబ్బులు బాగా ఖర్చు అయితాయి అంటరు కదా
ఆ అవునండి నిజమే మనకడా పైసలు నలభై లక్షల వరకు ఉండాలంట కానీ, మీ అబ్బాయి కనకా మంచిగా చదివిండి అనుకోండి యూనివ వర్సిటీలలా వస్తది అనమాట ఫ్రీ సీట్లే
ఆ ఇంజనీరింగ్ కూడా ఎక్కువనే అయితదా అండి. తక్కువ అయితదా
ఇంజనీర్ అనేది ఇప్పుడు ఇంటర్ అయిపోయినంకండి. అవన్నీ ఇంటర్ అయిపోయినంక ఒక పరీక్ష రాయాలి. పరీక్ష రాసినం అనుకోండి గవర్ ర్నమెంట్ నుంచి మనకి పైసలు వస్తాయి అనమాట. ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు ప స్కాలర్షిప్లు ఒత్తాయి అన్నమాట. ఎగ్జామ్ అయిపోతేయ్
మార్కులు మంచి చ్ వత్తే స్కాలర్షిప్ వత్తాదండి
వస్తది మంచి కాలేజ్ కూడా వస్తదండి. మనకి ఇప్పుడు పెద్ద కాలేజీలల చదువుతనేమో ఉద్యోగాలు తొందరగా వస్తయ్. మామూలు కాలేజీలలో చదివితేనేమో ఉద్యోగాలు రావు చదువు వస్తది కాకపో
ఆహా కాలేజీ పరంగా కూడా మనకు ఉపయోగాలు ఉంటాయి.
చాలా ఉన్నాయిండి అసలు ఏ కాలేజ్ అయినా కాలేజు చు చ అంటే ఎంచుకోవడంలోనే ఉంటదండి. అసలు కళాశాలలనే మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఇంటర్ పరి క్షలు రాసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి జెప్పండి. మంచిగా ఎంసెట్ ఎగ్జామ్ అవి ఉంటే అనమాట ఇన్ ట్రెన్స్ ఎగ్జామ్లు అవి మంచిగా చదివితేనే మనం బీటెక్ చదవడం బెస్ట్ అండి. లేకపోతే వద్దండి వేస్ట్
ఇప్పుడు ఎంట్ర ఎగ్జామ్ రాస్తే మనకి సీట్ వస్తదా అండి.
ఆ సి ఆ సీట్ వస్తదండి ఎంసేట్ ఇట్లాలా ఇంకా జేఈ మెయిన్స్ అంటారు. మెయిన్స్ అయితేనేమో వరంగలు ఎన్ ఐ టీలు ఐఐ టిలని అన్ని వస్తాయండి. హైదరాబాద్ అన్నీ వేరే వేరే స్టేట్లలో కూడా పోయి చదువుకోవచ్చు అనమాట.
జె ఈ మెయిన్స్ అంటే చానా హార్డ్ ఉంట్
కానీ ఏం ఉండదండి నేన అప్పుడు జెఈ మెయిన్స్ రాష్నా అనమాట నాకు మంచిగ వచ్చినాయి. అడ్వాన్స్ కూడా రాసినా అనమాట నేను. ఏం లేదు రాయొచ్చు ఆ క్వాలిఫై అయి నేను మెయిన్స్ క్వాలిఫై అయితేనే మనకి అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంటది. ఆ ఎగ్జామ్ రాస్తే మాత్రం తోపు ఉంటది గానీ నాకు ఆ ఎగ్జామ్ లో రాలే అనమాట అడ్వాన్స్ లా మళ్ళీ మేం బెట్టుకున్న కాలేజీ లు అంటే మా నాన్న అమ్మాయి కదా ఏడీకిపోతావ్. దూరం వద్దు అని ఇక్కడ ఇక్కడ వరకే వెట్టుకున్నా. ఆ నాకు రాలేవు నాక్ ఆ కాలేజీలు నాకొచ్చిన ర్యాంకుకి
మీరు బీటెక్ తీసుకున్నారా ఇగా.
బీటెకే తీసుకునండి. అది కూడా కాలేజ్ ఏమంటారు స్కాలర్షిప్ పైసలే అండి మేమేం కట్టాము ఎక్కువ పైసలు.
ఇట్లా ఇంజనీరింగ్ అయితే స్కాలర్షిప్ వత్ ఒతది ఇప్పుడు డాక్టర్ చదువు కూడా స్కాలర్షిప్
ఒస్తదండి ఆ ఉంటదండి. ఒకటి ఉంటది. బైపీసి ఎగ్జామ్ ఒకటి ఉంటది. ఆహ్ ఎగ్జామ్ కూడా రాయాలి ఎంట్రెన్స్. టెస్ట్ కాదు దానికి కూడా ఉంటది అది ఒస్తేనే మనకు కాలేజ్ ఎంచుకోవచ్చు అన్మాట ఈ. కాలేజ్ లో చదువుకోడానికి మీ అబ్బాయి హరుగు అర్హురాలు అన్కుంటే ఇట్లా అంటారు అన్మాట.
అయితే మా అబ్బాయి గణితం బాగా చేస్తాడు లెక్కలు బాగా చేస్తా.
లెక్కలు బాగా చద్. చెతారు కదాండి అయితే మంచిగా ఇప్పుడు ఎంసెట్ రాయ్మానండి ఇంటర్ అయిపోంగానే. బీటెక్ జాయిన్ కామనండి మంచిగా నాలుగు సంవత్సరాలు కొంచెం కష్టపడ్ ఫస్ట్ సంవత్సరం నుంచే. కష్టపడాలి అందరు నాలుగో సంవత్సరంలో చదువుతారు ఆహ్.
బీటెక్ లా ఇట్లా ఇది తీస్కోవాలని ఏమన్నా ఉంటదా.
ఆహ్ మీరు మ్యాథ్స్ ఎక్కువ్వాచ్ అంటున్నారు కాబట్టి లెక్కలు ఇంకా కంప్యూటర్ సైన్స్ తీస్కోచ్చు అన్మాట. సాఫ్ట్వేర్ జాబ్ ఉంటాయి అందులో ఏ మంచిగా జాబ్లో అయితే ఒకసారి కూర్చొని తిన్నా. కూడా లక్షలు లక్షలు ఓతైయన్నమాట అండి మనకి ఇంట్లో. తెలివి కొంచెం ఉండాలి గణితం ఉండాలి అన్ని రావాలి. స్కిల్ ఉంటే మాత్రం ఎలనైనా బత్కొచ్చు.
ఒక్సారి చూసిండన్కో మా అబ్బాయి పట్టేస్తాడుదాన్ని.
అవునా అయితే మీరు ఖచ్చితంగా ఎంసెట్. అవి ఇవి చదుపియండి మీరు ఇంకా తెల్సుకోండి మంచిగా వేరే వాళ్ళ కాడ కూడా ఇట్లా ఏం చదవాలి. అని మీ ఇంట్లో మీరు చదువ్కున్నార్ అన్కోండి మంచిగా మీ పిల్లలకి చెప్తార్ కదా మీరు. ఆహ్ వాళ్ళకి మీ మీరు చెప్. తేనే మంచిగా చదువ్తార్ అన్మాట. కొందరు ఉంటారు కదండి వాళ్ళ అమ్మ నాన్నలకి చదువు రాదు. చదువు రాకపోతే వాళ్ళేమో ఏం తెల్వదు వాళ్ళకి ఏం రాయాలో.
ఉహు అదే గాని. అయితే ఐటీ రాసి మం. ఈ జేయి మెయిన్స్ అడ్వాన్స్ రాయొచ్చు అంటా ఉండు మా అబ్బాయి.
ఆహ్ అయి అయితే మీరు ఇంటర్ అయిపోగాన్నే ఆహ్ ఇంటర్ కి ఆ జేయి మెయిన్స్ రాస్తాం కదండి. మెయిన్స్ రాస్తేనేమో అడ్వాన్స్ ఒస్తది ఇ ఆ రెండు రాసినా కూడా. మళ్ళీ ఎంసెట్ కూడా రాస్కోచ్చు అన్నట్ట అంటే ఎంసెట్ అనేది ఓన్లీ మన రాష్ట్రం వాళ్ళకి మాత్రమే. అర్హులు అన్నమాట వేరే రాష్ట్రానికి పోరాదు. ఎంసెట్ వేరే రాష్ట్రంకి. కి పోవాలంటే మాత్రం మెయిన్స్ రాయాలి ఇండియా మొత్తంలా ఉంటదన్మాట. మనం ఎక్కడికైనా ఏళ్ళిపోవోచ్చు మన్కి సీట్ ఒస్తే.
ఉమ్.
మనకి ఓన్లీ తెలంగాణ వరకే కావాలి అంటే. అంటే మంచిగా ఎంసెట్ నేర్చుకోమనండి అందులో మ్యాస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంతే మూడే సబ్జెక్ట్లు అండి. ఎక్కువ కూడా ఒద్దు మ్యాథ్స్ మంచిగా చేస్తే మాత్రం పక్. ఎక్కువ ఒస్తదండి ఎంసెట్ల ర్యాంక్ మంచి ర్యాంక్ ఒస్తది. మీకు ఒక విషయం తెల్సా అండి పదివేల లోప్. మీకోస్తే మొత్తం ఫ్రీ ఉంటాది అసల్ స్కాలర్షిప్ కొంచెం కూడా కట్టేది ఉండదు అన్మాట.
అవ్నా అయితే స్కాలర్షిప్ ఒస్తదా.
ఆ కొందరికేమో ముప్పై ఐదు వేలే పడ్తాయి అన్మాట అందరికి ముప్పై ఐదు వేలు పడ్తాయి ఏది సీట్ ఓచ్ చ్ అం ప్రతి ఒక్కరికి ర్యాంక్ ఒచ్చిన్ నోళ్ళకి కానీ పదివేలు లోపు ఒచ్చినోళ్ళకి అయితే మొత్తం ఫ్రీ అన్మాట ఇగా వాళ్ళకి అసల్ కట్టాల్సిన అవ్సరం లేదు ఏం అడగరు
పదివేల ర్యాంక్ ఒస్తే ఇగ కట్టన్ అవస్
పదివే లోపు అంటే తొమ్మిది వేల తొంభై తొమ్మిది వర్ రావచ్చండి మీకు ర్యాంక్ మీ అబ్బాయికి వచ్చింది అనుకోండి కళ్ళు మూసుకొని వాళ్ళే తీసుకుంటారు అనమాట.
ఆహ్ కొంచెం ఎక్కువ కష్టపడి చదువుతే చాలు.
మీరు మంచిగా నేర్పియండి యూట్యూబ్లల్లా నేర్చుకోమనండి. కోర్సులు లేకపోతే ఎవరైనా క్లాసులు చెప్తారండి ట్యూషన్స్ కూడా ఇంటికి వచ్చి చెప్తారండి మంచిగా చెప్పించుకోండి ఎవరై. ఎవర్తోటైన అంటే పిల్లలకు చెప్పియండి.
అవునా ఇంటికొచ్చి కూడా చేప్.
ఆ నేను కూడా ఒక రోజు పోయి చెప్పినా అనమాట ఒక ఎగ్జామ్ ఉంటే వాళ్ళు నాకు పైసలు కూడ్ ఇచ్చిరన్నమాట రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఇచ్చిరు కానీ ఊ ఇంటి కడ తక్కువకి ఇస్తారు గాని హైదరాబాద్ పట్నం లల్ల అయితేనేమో వేలు వేలిస్తారని పది వేలిస్ స్తారండీ ఎంసెట్ ర్యాంక్ తెప్పిస్తా అంటే అంటే చదిపియడం
అదే అదే మనం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చే
వాళ్ళు ఆ వాళ్ళు రోజె ఎగ్జామ్లు పెడతారు అనమాట మంచి ప్రాక్టీస్ చెపిత్తరు చే ఎ క్యూస్షన్ వతది అన్నిట్ల కొంచెం వాల్ గెస్ చేయగలుగుతారు చెప్తార అనమాట వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటది కదా ఆ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చదివి చద్ అంటే మేడమ్ ఆ టీచర్ అయి ఉం టారు కాబట్టి అన్ని గెస్ చేయగలుగుతారు ఏమొస్తాయి ఎలాంటి టాపిక్స్ వస్తాయి అనేది
ఆహా అయితే నే
అయితే మీరు ఎంసెటే మంచి సదిపియండి రాష్ట్రంలనే ఫ్రీగా వచ్చేలాగా
జేఈ అయితే పక్క రాష్ట్రం అట్ల
ఆ రా వేరే రాష్ట్రం ఆ వేరే రాష్ట్ ష్టం కూడా అంటే దేశం మొత్తంలో అనుకోవాలిగా మనం
అంత దూరం కూడా పంపియడం కష్టమే
అబ్ అయినా అబ్బాయిలలు అబ్బాయిలే కదండి పోవచ్చు అమ్మాయిలు అంటేనే ఇంటికాడ ఆలోచి స్తారు గానీ అబ్బాయిలను అసలు ఆలోచితలేరండి ఈ కాలంల
అబ్బాయిలు అమ్మాయిలు తేడా ఏం లేదు కానీ ఇద్దరు పే ఇగ కొంచెం
ఆ అంటే ఈ దేశం మ త్తంల అంటే ఎక్కడ ఎట్లుంటో తెలవదులేండి మనని ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలివదు ఆ వాతావరణం
ఆ మనం బయటి పంపించాం పిల్లలు ఇగ అమ్మాయిలైనా అబ్బాయిలైనా భయమే ఉంటది
అవునండి ఎట్లయినా అంతేనండి అమ్మాయినా బయట నుంచి లోపలికి వచ్చే వరికి భయమే అబ్బాయి అయినా అంతే కదండి
ఈ రోజులలో అయనా అబ్బాయి అబ్బాయి అని
అవునండి అసలు ఈ కాలంలో అట్లే ఏం తేడాలెదు నైట్ పన్నెండింటి కైనా అమ్మాయి రావచ్చు వస్తనే ఉంది ఇంటికి అబ్బాయి కూడా వస్తనే ఉన్నాడు ఈ కాలంలో అట్లా లేదులేండి ఆ ఇప్పుడు నైట్ డ్యూటీలు కూడా చేస్తారండి సాఫ్ట్వేర్లల్లా మా నాకు తెలిసిన వాళ్ళే ఉం టరు నైట్ ఎనిమిదింటికి పోతారు పొద్దున తొమ్మిదింటికి వస్తారనమాట నైట్ చేస్తారు వాళ్ళ ఇంట్లో కూడా ఏమనరు ఎందుకంటే ఇప్ ఇప్పుడు ఆ ఇప్పుడు అట్లా లేదు ఆడవాళ్ళు చెయొద్దు ఆ ఆడవాళ్ళు పని చేయాలి నా ఇంట్ల కే బానిసా అని అట్లెం లేదు మన దగ్గర ఇప్పుడు
ఒకప్పుడు ఉండేది అట్లనే మా ఆడవాళ్ళ బయటకి వెళ్ళొద్దని పని చేయొద్దని ఇప్ ఇప్పుడు అట్లెం లేదు
అవునండి మొత్తం మారిపోయింది ఇట్లనే ఉండాలండి మరీ ఏముందండి ఊకె ఇంట్లోనే కూర్చోబెడితే ఏం తెలవదు ముద్ద పప్పులెక్క కూర్చోంటారు ఇగ ఆ
అవును మళ్ళీ ఈ కాలంలో ఇద్దరు వర్క్ చెత్తేనే పని
అవునండి పట్నంలల్లా అసలు బతకలేమండి ఇప్పుడు భార్య భర్త ఇద్దరు పని చేేసే గాని పిల్లలకి ఎల్లాదన్నమాట్ టిగ మళ్ళా ముందు జనరేషన్లకు కూడా రా సరిపోదు వాళ్ళకి పెట్టడానికి
అదే ఖర్చులు కూడా బాగుంటానయి
చిన్న పొర్గా చిన్న బాబుకండి లక్ష రూపాలంటా అండి కాలేజ్ స్కూల్ ఫీజు మా మకైతే పదో తరగతికి కూడా నేను అంత కట్టలేను
అవ్నే మ టి దగ్గర కూడా అంతే ఎల్కేజీ యూకేజే పదివేలంట
వామ్మో గన్ని వేలంటే ఏ నుంచి తెత్తారండి జాబ్ లేక ఉద్యోగం ఉంటేనే ఏమన్నా
ఆ నెలకు పదివేలంటే సంవత్సరానికి లక్ష ఇరవై వేలైత్
ఆ అవునండి లక్షిరవై వేలు ఎచ్ నుంచిదేవలి అసలు ఎంత సంపాదించాలో మా-మాలాంటి వాళ్ళైతే
అవును అసలు మస్తిబ్బదైతాంది
సరే అండి మరి
ఆ సరేనండి బాయ్
ఆ